టమండి
స్కారమండి బాగున్నారంండి ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి
తిన్నారండి.
తిన్నామండి ఇప్పుడే అయిపోయింది. మీరు తిన్నారా
తిన్నాామండి.
ఓకే చెప్ ప్పండి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఆ అంటే ట్రిప్స్కి వెళ్ళిన ప్లేసెస్ అలాంటిది వాటి గురించి తెలుసుకుందా మనుకుంటున్నానండి.
ఇష్టమైనట్లు నేనిష్టం నేనిష్టంగా వెళ్ళిన ట్రిప్
ఆ అవునండి.
ఓకే. అంటే మేము చిన్నప్పుడు స్కూల్లో ట్రిప్స్ కి వెళ్ళే వాళ్ళం అండి బాగా అంటే సెవెంత్ క్లాస్లో ఒకసారి వేసారు ట్రిప్స్ తర్వాత టెన్త్ టెన్త్ లో ఒకసారి వెళ్ళామనమాట కాకపోతే స్కూల్లో ఎక్కడికి తీసుకెళ్ ఐనా మోస్ట్ టెంపుల్స్ కే తీసుకెళ్ళే వాళ్ళనమాట ట మమ్మల్ని వేరే ఎక్కడికి తీసుకెళ్ళలేవారు కాదు. ఆ అంటే అప్పుడు టెంపుల్స్ కెళ్ళిన కూడా ఫ్రెండ్స్ తో వెళ్ళడం ఆ చిన్నతనంలో మనకేమి తెలియదు కదా ఆ అంటే కొత్త ప్రదేశానికి ఏదో వెళ్తు ఉన్నామని చెప్పేసి ఆ హ్య హ్యపీనెస్ అనేది ఎక్కువ ఉండేది అనమాట చిన్నప్పుడు
ఇంకా టెం ఈ గుడికెళ్తున్నాము అని లేదంటే బయటకి వెళ్తూన్నామంటే ఒక టూ డేస్ ముందే చెప్పారంటే ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటోస్తాం. మేము ఇక్కడ వెళ్తున్నాం అక్కడికి వెళ్తు తున్నామని
ఆహ ఇంట్లో ఒప్పుకోకపోయినా కూడా నాన్న వాళ్ళు వెళ్తున్నారు నాన్న వీళ్ళేళ్తున్నారు నేను వెళ్ళాలి అని చెప్పేసి బాగా మారం చేసి మరి రే డి అయిపోయి ఎల్ ఎల్పోయే వాళ్ళమన్మాట
అవునవును.
ఆ చిన్న అప్పుడు చిన్నప్పుడు వెళ్ళే ట్రిప్స్ అంతా చాలా డిఫరెంట్ అనమాట అంటే పెద్దగైనాక చాలా ప్లేసెస్ కెళ్ళాం కానీ తర్వాత టెంపుల్స్ మనం మరి వెళ్ళాక్ వెళ్ళలేమన్మాట ఆఫ్టర్ అంటే పెద్ద పెద్దగయినా తర్వాత ఎక్కువ ట్రెకింగ్స్ కి వెళ్తాము లేద దా ఏధైనా వాటర్ ఫాల్స్ బీచెస్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం ఎక్ క్కువగా కానీ చిన్నప్పుడే టెంపుల్స్ అన్ని చాలా బాగానే కవర్ చేశానండి నేనైతే
ఓకే మీరు మీరు నేను వెళ్తాను నాక్కూడా టెంపుల్స్కిి అంటే తక్కువే వెళ్తా ను. మైన్లీ మేము కదిరి నరసింహస్వామికి ఆ తిరుపతి న వెంకటేశ్వర గుడికి వెళ్తాము, అది ఎప్పుడు సంవత్సరం, సంవత్సరం వెళ్తాము. ఇంకొకటి మా సైడ్ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాదండి. అది ఖచ్చితంగా వి ఈయ ఇయర్ ఏళ్తాము, అంటే మా ఫ్యామిలీ మొత్తం అందరం వెళ్తాము, శ్రావణ శనివారా లు అని తెలుసా
ఆ తెలుసు చెప్పండి.
అప్పుడు శ్రావణ శనివారాల్లో మేము ఫ్యామిలీ మొత్తం అదంటూ ఒక అంటే ఈ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు ప్లాన్ ఉంటది, ప్రతి ఇయర్ వెళ్తారు ఫ్యామిలీ మొ మొత్తం అందరం కలిసే ఆ రోజేళ్లి వంట వంటకలు వంటలు చేసుకొని బయటికి వెళ్ళి తినేసి దేవుని దర్శించుకొని వస్తామ్. ఇంకా ఇంకా ఎల్ల చాలానే వెల్లలేనండి టెంపుల్స్కి మాత్రం ఆ
కాలేజ్ లైఫ్ లో ఏదైనా ట్రిప్స్కి వెళ్ళారా అండి
ఆ చాలా ఎళ్ళానండి
ఓకే అంటే మీకు నచ్చిన ప్లేస్ ఏదండి అంటే ఏదైనా డ్రీమ్ ప్లేస్ ఉంటుంది. కదా ఈ ప్లేస్ కచ్చి తంగా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అలా ఏదైనా ఉన్నిందా,
ఇంకా గోవాకి అయితే వెళ్ళలేదు, లేదు లేదు వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలండి
అంటే ఎందుకండి గోవా మీకు స్పెషల్గా
గోవా అంటే బీచ్ ఉంటే వాటర్ ఉంటది కదా వాటర్ అంటే నాకు చాలా ఇష్టం, అవి ఒక అలలు వస్తా ఉంటా, అంటే మనల్ని అట్లా టచ్ చేతా అంటే మనం వెనక్కి ముందరికి వెళ్తా బాగుంటది, కదా అది వాటర్ అన్నాక చాలా ఆ మట్టిలో మట్టి తీసుకొని ఇట్లా పైకి వేసుకుంటా
ఓకే సో యూజువల్ గా మీకు బీచ్ కి వెళ్ళాలని ఇష్టం,
అవునండి
సో అందుకని మీరు గోవా ప్రిపేర్ చేశారు. ఓకే నాకైతే ఎక్కువ గ్రీనరీ ఉండే ప్లేసెస్ కెళ్లాలని కొంచెం బాగా ఇష్టాం అనమాట లైక్ అంటే ఆ మున్నార్ గాని ఇలా అలాంటి ప్లేసెస్ కయితే ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ కనపడుతుంది. కదా బాగుంటది అనమాట అలాంటి చో మునార్ కి అయితే నేను వెళ్ళాను ఆల్రెడీ ఆ టీ ఎస్టేట్స్ అవన్నీ చూసుకొని వచ్చాం అనమాట కాలేజ్ లైఫ్ లో వెళ్ళాము. కాలేజ్ లైఫ్ లో అయితే చాలా బాగుంటది. అనమాట అంటే బాగా చి అంటే అందరు టీస్ చేసుకుంటూ ఆడుకుంటూ
ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తాము ట్రిప్స్కి కాలేజ్ టైమ్స్లో అయితే
అప్పుడైతే చాలా బాగా వెళ్ళే వాళ్ళం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామ్
అవునండి మేము కూడా ఫ్రెండ్స్ తో అయితే ప్లానింగ్ తిరుపతికి వెళ్తాము. తిరుపతికి నడుచుకుంట వెళ్ళి నడుచ్చుకుంటూ వెళ్తాం కదా అందరూ మాట్లాడుకుంటూ ఒకరికి కాళ్లు నొస్తే అందరం ఆగిపోతా ఒక్కరికి నీరసమున్న అందరికి ఆగిపో పోతా ఇంకా జ్యూసులు తాకుకుంటా అలాగా పైకి వెళ్తా మళ్ళ షెడ్ లో వేస్తారు షెడ్ లో వేస్తే ఒక వన్ డే దాకైనా ముచ్చట్లు వేసుకుంటా నవ్వుకుంటా టైం స్పెండ్ చేస్తాము అప్పుడు ఏం అనిపించదు మంచి మంచి ఫ్రెండ్స్ తో ఉన్నామా దేవుని దర్శించుకున్నామా అన్నట్టే ఉంటది
మాకు తిరుపతికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ అంటే మనం స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్తే ఆ నడుచుకుంట వెళ్లేదానికంటె అక్కడ చిరుతిల్లు తినుకుంటే పోయేది ఎక్కువ ఉం టుందన్నమాట మేమైతే మా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఎక్కువగా అవి బురుగులు వస్తాయి కదా అంటే వాళ్ళ మట్టి పాత్రలో బురుగులు పెట్టుకొని అ వేడిని అక్కడ పెట్టి బొరుగులు కల్పిస్తాయి కదా అవి బాగా తినుకుంటూ పోయే వాళ్ళం మళ్ళీ ఆ టెంపుల్స్ దగ్గర అది ఎలా ఉంటాయో తెలియదు కాని ఎక్కడికి వెళ్లిన పచ్చి మామిడి పళ్ళు మాత్రం కామన్ దొరుకుతాయి
అవునవును నేను కూడా అది అనుకుంటాను ఎప్పుడు చూసినా ఎళ్ళినా కూడా ఆ మామిడ పండ్లు
ఆ అది ఎలా దొరుకు తాయో అర్థం కాదు అంటే మనకి మామూలుగా సీజన్ లో మాత్రమే వస్తాయి కదా కానీ అక్కడ మాత్రం ఎప్పుడు ఉంటాయే అది ఎలా దొరుకుతాయో ఏమో మామిడి పల్లు
అవును ఎప్పుడు మామిడి పండ్లు అయితే ఎప్పుడు తిరుపతిలో ఉంటదండి అసలు దానికి సీజన్ ఫ్రూట్ అనేమి ఉండదు తిరుపతి సైడ్ అయితే
నేను కూడా దానికి చాలా సార్లు ఫీల్ అయ్యాను అలాగా అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా ఎలా వచ్ వచ్చాయని చెప్పేసి ఎప్పుడన్న కూడా దొరికేది అయితే దొరుకుతుంది ఖచ్చితంగా
ఎప్పుడు దొరుకుతుది మరి టేస్ట్ కూడా అలానే ఉంటది మనకు టేస్ట్ అంటే సీజన్ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటదో అలానే ఉంటది
అవును అయినా కాలి నడకన వెళ్ళేటప్పుడు అక్కడంతా ఫారెస్ట్ ఏరియాలో అక్కడ జంతువులన్నీ మన దగ్గకు వస్
అవునవునండి జింకల్ మెయిన్ జింకల్ మేమయితే జింకలు చూ వచ్చినపుడల్లా వాటికి అదే మామిడి పండ్లు తీసుకొని తినిపేది అట్లా
అందుకని ఫీట్ చేయకూడదని చెప్పేసి చెప్తారు కదా
అవునండి కా కానీ వాటికి ఫుడ్ ఇంక అందరు జనాలని చూసి అవైనా వస్తాయి కదా వాటికి కూడా మనం తింటున్నాం వాటికి కూడా పెడదాం అన్నట్టు మనం పెడతం
ఆ మేము ఎళ్ళేటప్పుడు కూడా మాకైతే కోతులు బాగా ఎదురయ్యాయనమాట కోతులు మళ్ళీ ఇవి ఆ జింకలు దాని తర్వాత మళ్ళీ ఒక లాగ అంటే కోలా లాగ వస్తుంది అనమాట ఫేస్ అంతా నల్లగా ఉండిపోయి ఈ బాడీ అంత చిట్టిగా ఉంటుంది కదా ఆ జంతువుని ఏమంటారో తెలిదు నేనైతే కోలా అనుకుంటాన్నా ఆహ కాదు లైక్ కోతి జాతికి సంబంధించింది అనమాట
ఓకే ఆ అవునండి మూతంత నల్లగా ఉంటది
అది గుడా అంతే అవి వచ్ వచ్చాయనమాట ఇంకా ఈ బుడతలు హుమ్
మన నార్మల్ కోతుల కంటే అవి చాలా ఆ నార్మల్ కోతు లైన సైలెంట్ అయిపోతాయి అ వాటి లేదు చేతులో ఏమన్నా ఉన్నాయంటే తీసుకొని తినేస్తాయి లాకునేస్తాయి
ఆ గ్రిల్ ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు గ్రిల్లు లేకపోతే మాత్రము మీది వచ్చేస్తాయి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి జంతువులతో ఒకసారి అయితే మేము ఇట్లా ట్రెక్కు కెళ్ళాం అనమాట అంటే శివ గంగే అని చెప్పేసి ఆ తెలుసా అండి శివ గంగే
ఆహా తెలిదండి
నియర్ లో ఉంటదనమాట
ఓకే ఆ
అక్కడ శివగన్ శివగంగే అని చెప్పేసి అక్కడ ట్రెక్ కెళ్ళాం అనమాట అక్కడ పైన టెంపుల్ ఉంటది ఆ నడుచుకుంటూ ఎళ్ళాలన్నమాట కొండ మొత్తం పైకెక్కాలి చాలా పైకెక్కాలి మొత్తం అంతా ఒక ఆ అంటే గ్రిల్ ఏసింటారు అక్కడక్కడ అంటే పట్టుకొని ఎల్లడానికి మనికి మాత్రమే అంటే కొంచెం స్లైడ్ ఎక్కువ స్లైడ్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఎళ్ళాలి ఎళ్ళేటప్పుడు
ఎల్లేటప్పుడు
అది పట్టుకోలేరా అలా వెళ్ళినప్పుడు అక్కడ కోతులు వచ్చేసాను కోతలు వచ్చేసి బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయినాయి అనమాట మావైతే హ్యాండ్ బ్యాగ్ ఇలా తగలేసుకుంటే దాంట్లో ఏమో తినడం పెట్టుకున్నామని చెప్పేసి బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయింది అంటే ఈవెన్ మా బ్యాంక్ కార్డ్స్ కానీ మనీ కానీ మొత్తం అంతా వాటిలోనే ఉన్నాయన్నమాట వాటర్ బాటిల్ ఫుడ్ అంతా అది తీసుకొని పోయి చాలా దూరంగా వెళ్ళిపోయింది
మరి రిటర్న్ వచ్చి తీసుకున్నారా అండి ఇది
సాహసం చేయలేదండి ఆ కోతితో బ్యాగ్ తీసుకోడానికి అదైతే మొత్తం అన్ని తీసి అన్ని కింద పడేసింది ఏమో ఒకటి కార్డ్స్ అనే దొరికితే చాలా మనీ కార్డ్స్ అని చెప్పేసి కార్డ్స్ అని ఫస్ట్ అది పడేసినట్ల్లా దాన్ని తీసుకుంటే కోతి చుట్టూ తిరిగి తిరిగాం తెలుసా మేమైతే మరి ఘోరంగా అదైతే మర్చిపోలేఅన్నమాట ఆ కోతి చేసంది ఇది అంత అల్లర అంటే అంతా ఇంత చేయలేదు
ఆ అవును కోతి చేష్టలు అంటారు కదా కోతితో మంచి అయింది
ఆ రోజ అయితే ఇంకా అక్కడ అంతా అసలు అందరు మా మమ్మల్ని చూసే వాళ్ళే అక్కడైతే దాని చుట్టూ తిరుగుతా అంటే చాలా కొంచెం ఫన్నీ గా అనిపించింది గానీ గుర్తుండి పోయింద అనమాట అది ఇలా బ్యాగ్ ఎత్తుకెళ్ళింది అని చెప్పేసి అంటే మళ్ళీ దానికి తినే తినేటివి దొరికిన తర్వాత బ్యాగ్ కింద పడేసి వెళ్ళిపోయింది కాకపోతే ఆ బ్యాగ్ ఎలా పడేసింది అంటే కొండ దగ్గర నుంచి కొంచెం అటు సైడ్ కి పడేసిందన్నమాట అక్కడికి వెళ్ళాలంటే స్లై అంటే స్లిప్ అవుతుంది మళ్ళీ అక్కడ కట్టెలన్నీ వెతుక్కొని దాంతో ఆ ఆ త్రెడ్స్ ఉంటాయి కదా వాటి క కట్ కట్టెను ఇరికిచ్చి దాని నుంచి లాక్కున్నాం అనమాట ఇంకా
ఆహ
అలా చేసాం అనమాట అలా అంటే కొంచెం ఆ కోతులతో మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఆ రోజు
అవును కోతులు చేస్తలే అట్లా అండి మంచిగా మాకు కూడా హాస్టల్లకు వస్తాయి మేమేం తెచ్చుకున్న అవి ఖచ్చిత అవి వాటికి ఎలా తెలుస్తాయేమో కానీ మేము ఎక్కడ పెట్టినా ఐడెంటిఫై చే చేసుకొని అన్ని లాక్కకొని బయటకి వెళ్ళిపోతాయి బయట అవి తింటాయి అంటే అవి తినవు బయట పడేస్తాయి తినకుండా
ఆ ఇంకొసారి అయితే మొబైల్ ఎత్తుకెళిపోయిన మొబైల్ ఎతుకెళ్ళింట పైన అంటే పైన టెర్రర్స్ మీద మనం కొంచెం ఎత్తుగా కట్టేసి వదిలేసింటాం కదా గోడ దాని మీద కూర్చుంది ఫోన్ ఎత్తుటుకొ పోయి అసలు ఇంకా ఫోను అక్కడ నుంచి కింద వేస్తే అదికాక మా ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఫోర్త్ ఫ్లోర్ ని ఫోర్త్ ఫ్లోర్ లో పైన కూర్చింది అక్కడ నుంచి కింద పడిందంటే ఫోన్ పోంది అసలని దాని దగ్గరికి పోలెం తీసుకోవడానికి దాన్ని పంపించడానికి దానికి ఫుడ్ ఇచ్చే కొచ్చు వద్దంటది అంటే అక్కడ కూర్చుంది కాని రాదది తెలువు ఆ ఫోన్ మాత్రం వదలట్లే ఆ రోజు కొంచెం బానే ఇబ్బంది పెట్టింది కాపోతే ఫోన్ మళ్ళీ అక్కడ వదిలేసి ఇంకా అరటి పళ్ళు అవన్నీ పెట్టేసి మళ్ళీ పక్కనకి వచ్చేసింది అప్పుడు ఫోన్ తీసుకొని ఇంకా తొందరగా లోపలికి వెళ్ళిపోయాం అలా చేసింది ఒకసారి
ఉ
కేడి
ఓకే అండి ధన్యవాదాలు అండి